హలో
ఆ
హలో హలో ఆ వినపడ్తాంది రా
హలో
ఆ హలో హలో
అ అక్కా
ఆ వినబడ్తాందా
ఆ ఇప్పుడు వినపబడ్తాందక్కా
వినపడ్తాందా
ఎంజేతన్నవక్కా
ఏం లే ఏటన్న పో నేనా ఐహో బొబ్బర్లు కడిగి పోస్నారా మొన్నా ఐయి బాటిల్లా వోసి పెడ్తాన్నా
ఏయ్ అవి
ఉ బొబ్బర్లు బొబ్బర్లు
కడిగిపొషి బ-బాటిల్ల వోసుడేంది
బాటిల్లా వోతే పురుగు వట్టకుండా ఉంటదనీ
ఆహా ఎండవెట్నావా
ఆ ఎండ బెట్టినా ఎట్లునయట్నే అట్లనే ఉంటాయి గాదా బాటిల్ల ఒతే మంచిగున్నాయని పెయిన్సారి బోషి పెట్టినా అట్లా
ఆహా
ఉమ్ మంచిగా ఉన్నాయి అన్నట్టు అట్లా పూత్తె అందుకని మళ్ళీ బాటిలల్ల పోసి పెడ్తాన్నా
ఏన్ జెట్లే బాట్లారేయాలే బట్లు ఉతికినా ఇగ బట్లు ఉకినా సాన్
ఆ
ఎప్పుట్లానీ ఉతుక్ అదా తడిసిది మొత్తం బట్టలు అయిందక్క మనం ఇప్పుడే వెట్టినా
ఆ
దోష వోష్
ఆ ఇప్పుడే వేట్టినవా అదేలే
దోశా పోష్న ఇగా
ఆ
తిన్నారక్క
తిన్నాం రా టిఫిన్ జెష్నామ్ ఇడ్లీ జెష్నా అంజెప్తిని
ఆహా నే నిన్ను ఇగా అది వట్టనే వట్టలే అదే నిన్న నెను బట్టనే వట్లే అయిన
ఆ
పోష్న గాని నిన్న పట్టలే ఇగ దోష పిం
మ మరి పప్పు స్మెల్ రాదా
అ ఉపెడ్త పనిలేక అత్త మ్
మళ్ళా ఒక రోండు సార్లు కడిగి ఇప్పుడు బట్టూ పనైపోతది
అదే అదే ఇప్పుడు వట అనే
ఆ
డే అవన్నీ ఆడపెట్టుకుంట్న ఆ పట్టానని
ఆ అదేలే ఆ ఇప్పుడు పట్టుకోని అన్ని కలిపి పెట్టుకుంటే సాయంత్రం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు పిండి అది హలో హలో ఆ సిగ్నలు సరిగ అందుతా లేనట్టుంది రా లోపట హలో ఆ వినపడతాందా హలో హలో ఉ
అనా
హల్ ఆ కళ్యాణీ వినపడత లేదా
ఎనక ఎందు కటితాంది
ఏమోరా వాయిస్ కట్ అయితాంది ఎందుకో ఎందుకో మరి అప్పుడప్పుడు కట్ అయితాంది కదా ఫుల్ వినపడతాంది నీది
అదే ఆ ఇప్పుడు వినబడతాంది ఇంతకు ముందూ చాన్సేపు హలో అన్నా
ఆ అయిపోయినయ బ్లౌజులు కుట్టేవి అదేలే నువ్వు హలో అనేది కూడా వినపడుతాంది నాకు
ఇనబడతాంది డబల్ కుట్లేసుడే
ఆహా
ఏ ఎన్ని ఒక మూడే
మూడు బ్లౌజులు తెప్పిచ్చుకున్నావా
ఆ ఒక రెండు నైటీలున్ను మూడు బ్లౌజులు అవన్నీ డబల్ కుట్టేత్తాన
ఊహు నైటీలు గూడ తీసుకొచ్చుకున్నవా
ఆ దీల్లనే ఆన్లైన్ లో
ఆ నైటిలెంత పడ్డయ్
నైటీలు కూడ పడ్డయ్ రెండు వందలు పడ్డయ్ అవి
రెండొందలా
ఆ
ఊహు ఇప్పుడు నువ్వేసుకునే అవే అంటుంది కదరా
నేను ఏసుకునేవి పాతయి అక్క అవీ ఇగ వాటి పని అయిపోయిందని ఒక రెండు కొత్తవి తెచ్చుకున్నా
ఆహా కొత్తయి తీసుకొచ్చుకున్నవా
ఇగ అవి సంవత్సరం అయితాంది
ఊ
ఏ ఒక్క రొండు ఉంటే చాలు ఎప్పుడన్న సాయంత్రం వేసుకొన్ పొద్దున్నే ఇప్పితే ఏ మళ్ళ మనమ్ ఊకె అటు ఇటు వొయే పాయె
అదెలేే ఇంక నాలుగు రోజ్లు పోతే ఏవన్న పనులే ఇప్పుడల్ల ఏం లేదులేగాని అంతేనా నైటిలయితేనే బెటర్ రా సాయంత్రం నైటీల్ వేసుకుంటే హాయిగుంటది అ ఇంగ నాల్గు రోజులు పోతే చేనికి పోతాం కదా అటో ఇటో
అదే అదే
ఇప్పుడింగేట్ల్ ఊ వర్షం పడింది కదా మంచిగా మొలుత్తాయిలే
ఏం బానే వడ్డదటగదా వానా
ఊమ్ వానా మంచిగ వడ్డది
ఊమ్ నేను ఐదు గంటలకి కరెంట్ వోయినంక నాకు మేల్ కువొచ్చింది
వో లోపడ పడుకున్నారా
ఆ
ఊ నేను రోజు బయటనే పడుకుంటానామ్
వావ్ దోమలుకుడతలేవా
ఎందుకు కూలర్ పెట్టుకోని పడుకుంటాన్నాం పంచలో
ఆహా కూలర్ పెట్టుకొని పండుకుంటాల
ఆహ్ రోజు బయటనే
ఇగ వానా రాంగనే లోపలికి వోయ్యిళ్ల
ఆ ఇగ ఈ వేడికి ఎడ పడుకుంటాం రా ఇంట్లో లేకపోతే పడుకోలేం మా ఇంట్లో అసలు వేడికి ఎండకి.
అదే అదే ఆహ వానవడంగనే ట్లా వొయ్యిళ్ల
వర్షం బాగావడ్డది రాత్రి ఇంగ ఇప్పటికి ఇదే వాన గట్టి వాన కావచ్చు
ఇదే ఫస్ట్ వాన అసల్ మనకు
ఆ మళ్ళ సాయం అంతే నిన్న ఇవల్ నిన్న గూడా అంత లేదు ఇవ్వాలనే మంచి వాన వడ్డది
ఆ అవును
మ్మ్
అయిందా అక్క పని
అయిపోయిందిరా ఇగో అన్నం వొండుతా
ఏమ్ కూర చేసినవ్ మరి
రాత్రి చికెన్ తెచ్చిండు అన్న అదే ఉన్నది
మొన్నాదివారం తెచ్చుకోలే
మొన్న తెచ్చుకోకుండా నిన్న తెచ్చుకున్నారా రా
ఆ మొన్న తెచ్చుకోలే టమాటా ఎగ్గోండినా మొన్న ఎగ్గులున్నాయిలే ఎందుకులే అని అంటాంటే ఇగ చికెన్ తెేలే ఇగ ఈయలా పొద్దున తెచ్చిండు ఇగ నిన్న రాత్రి తెచ్చిండు
ఆహా
రాత్రి దెచ్చిందే ఉన్నది ఇంకా అయిపోనే అయిపోలే గది
ఆహ్
హ్హ్ అందరు కల్పమందు జల్లుకుంటాండ్రా జల్లుకుంటాడ్రా హలో హలో హలో ఆ ఆ కట్టైతాందేందుకో అప్పుడప్పుడు ఫోను సిగ్నల్ లేదో ఏమో కటైతాంది హలో
మీ కుషి యేడి ఇటు రాలె ఇయ్యలా
ఉన్నాడు రా ఇగో ఇంట్లోనే ఉన్నాడు అత్తడు కావచ్చు ఆ హలో విన్పడ్తాంది ఓత్తడంటరా కొద్దిసేపు రాస్కున్నాడు ఇప్పుడే కాసేపు రాయడం మొదలుపెట్టిండు ఉ ఒత్తడు కావచ్చు ఇంగా ఆడ్తాంటవళ్ళట
తిడుతరంతన ఖుషి ఎందుకు మాట్లాడని అడికిడికి తిరుగుతా ఉన్నరు